న స్కారమండి
నమస్కారండి ఉమ్ ఫ్రీగానే ఉన్నాం
ఓకే మీకు మొన్న జరిగిన ఫెస్టివల్ ఉగాది ఎలా చేసుకున్నారండి
చేసున్నా మీరేలా చేసున్నారు
కూడా మాములే ఇంక టౌన్లో ఉండేవాళ్ళు ఎలా చేసుకుంటారు అలా చేసుకున్నామండి.
మా ఇది ఉగాది పచ్చడి చేసాను
ఉగాద పచ్చడి ఉగాది పచ్చడి అండ్ ఓలిగాలు చేస్తాము ఇంకా లెమన్ రైస్ డాల్ రసము వైట్ రైస్ ఇది మామూలుగా చేసే ఫుడ్ ఇంక మీరు
మేము అదేనండి కూడాలు చేశాం రాలు పాయసం చిత్రాన్నం అన్నం పప్పు
ఆరు అందరము అవే చేస్తూ ఉంటాము ఇంగ ఫేస్ ఫెస్టివల్స్ అంటే కామన్ టెంపుల్ కి వెళ్లారా అండి మీరు ఆ వెళ్ళామండి టెంపుల్ కి ఏ టెంపుల్ కి వెళ్ళిట్రి ఓ మీరే మేలండి టెంపుల్స్ కి వెళ్ళారు బానే నేను వాళ్ళింటి అనుకుంటున్న ఆ వెళ్ళాను ఒక టెంపుల్ కి వెళ్ళాను బద్ధకం అయిపోయింది అప్పుడే మా ఇంటి దగ్గరే ఉన్న టెంపుల్ కి వెళ్ళామండి ఒక టెంపుల్ కి నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళింటిమండి
అవును
మీరు
నేను నరసింహ స్వామి టెంపుల్ సాయిబాబా దుర్గమ్మ కి వెళ్ళా అండి
ఓకే ఇంకా మన్ మన టౌన్ సైడ్ అయితే అంతగా ఏం చేసుకోరు ఫెస్టివల్ ఇంకా విలేజ్ వాళ్ళయితే బాగా చేసుకుంటారు ఫెస్టివల్స్ అంటే వాళ్ళు మన ఏం చేస్తాం చెప్పు తిండం పనుకోవడం అంతే కదండి ఆ నాకు ఆ అ
నాకి వినాయక్ కచవితి అంటే చానా ఇష్టం అండి అవును వినాయక చవితి వస్తే అందరు ఒక చోట చేరి బాగా సందడిగా ఉంటుంది
ఓ అందుకు ఇష్టమా మీకు
అవునండి ఏం చేస్తామండి ఇంకా పొద్దున్నే లేస్తాం టక టక స్నానాలు చేస్తాం వినాయక దగ్గరికి పోతాం పు చేస్తాం ఇంకా నైట్ అయితే డ్యాన్స్ చేస్తాం
అంటే ఇవి బాగుంటాయి కదండి ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అందరు చిన్నపిల్లలు బాగా ఎస్తుంటారు కొంచెం బాగా టైం పాస్ అనిపిస్తాది అసలు బోరే కొట్టదు వినాయక చవితి దబ్
డేస్ తొందరగా గడిచిపోతాయి ఓ ఇం
క సక్ సప్టెంబర్ వస్తే వచ్చేస్తుంది అండి ఇంకా ఇప్పుడు ఇంక ఉండాలి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఉండాలి హ తరువస్తే ఇంక కొంచం చెప్పేస్తుంది గాని
రేపు ఫ్రీ ఉన్నాము కదండి మి ఇంట్లో ఏం చేస్ మరి
ఆ అంటే అండి ఇల్లు క్లీన్ చేసి పూజ చేసి స్వీట్ ఏదో ఒకటి పాయసం చేస్తార్ మా ఇంట్లో నాకు తెలిసి అలా ఇంగా వెళ్ళి సాయంత్రం టెంపుల్కి వెళ్తాం రాముని టెంపుల్ కి శ్రీ శ్రీరామ్ టెంపుల్ కి అంతేనండి మీరు ఓ అవునా షాపింగ్ చేస్తారా అండి మీరు ఫెస్టివల్ ఫెస్టివల్కి లేకపోతే ఎప్పుడో ఒకసారా మీకు అంతగా ఇంట్రెస్ట్ లేదా షాపింగ్ ఓకే ఫెస్టివల్ అంటే బాగా రెడీ అయితారా మీరు
అవు
లగ ఊర్నే ఉంటారా
ఆ కొంతమంది బాగా ఇంట్రెస్ట్ ఉంటది
అవునా మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదాండి
హా ఎప్ నాకు దివాళికి అయితే బాగా ఇంట్రెస్ట్ అండి అంటే మనం బాగా ఇంటి ఇంటి చుట్టూ దీపాలు పెట్టి బా రెడీయ్ క్రాకర్స్ కాల్చుతంటే నేను చాలా మిస్ అయిద ఫెస్టివల్ అండి నాకు చాలా ఇష్టం దివాళి అంటే ఎందుకో ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి బాగా రెడీ అవ్వాలి దివాళి ఈవినింగ్ యా మళ్ళీ వచ్చి క్యాండిల్స్
అంతగా ఇష్టం లేదండి మనకి ఎక్కువ నాకి చవితి అంటేనే చాలా ఇష్
ఓకే
అవును
ఇంకాండి దసరా వెరీ బిగ్ ఫెస్టివల్ అండి మా ఇంట్లో ఆ చాాలా బాగా స్తమయంము ఫెస్టివల్ ఎందుకంటే
ఇంకా అందరూ పార్టిసిపేట్ చేసి ప్రతి ఒలో తర్వాత వచ్చ కొ బర్డే విజ్ వెళ్తాము కాబట్టి అవునండి చనా బా మేము చ గ్రాండ్ గా చేస్తామ అండి ఊరికి వెళ్తాం
మీరు ఊరికి వెళ్తారా కాబట్టి అందరికి నచ్చుతుంది
మీరు ఆ ఊరికి వెళ్ళారా అండి
ఆ వె వెళ్తా రండి ఇంట్లో వాళ్ళకి పన్నను అంతగా పట్టించకొని వెళ్ళను మరి అది కాక టెంపుల్స్ బాగా రెడీ చేస్తారు కదా టెన్ డే నైన్ నవరాత్రుల అప్పుడు దసరా అప్పుడు ఒక్కొక్క విధంగా ఒక్కొక్కసారి రెడీ చేస్తారు అమ్మవారి ని సో అది చూడ్డానికి చాలా బాగుంటుంది మీల్ంటే ఎప్పుడ నవరాత్రి రోజు ఈవినింగ్ ఎలా వెళ్ళేసి రండి టెంపుల్స్ కి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ ఈ రోజు ఫ్లవర్స్ తో రేపు వెజిటేబుల్స్ తో అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ తో రెడీ చేస్తారు ఎప్పుడనా చూసారా మీరు అవునా ఎలా అనిపించేది ట్టండి మాకు కూడా అలాగే అనిపిస్తుంది
నెక్స్ట్ మంత్ లో
నెస్ట్ మంత్ ఏ ఫెస్టివల్ ఉందండి
జూన్ మార్చ ఏప్రిల్ మే ఎవంటేవి రావ ఎవరి ఊరి ఊరి పేరులు మనల కదిరి నరసింహస్వామి తీరు అయిపోయింది కదా అలాంటిది ఒకి ఉండచ్చు ఏమన్నా ఇప్పుడు అన్ని అవే ఉంటాయి జూన్ జూలై ఆగస్ట్ నెక్స్ట్ మ ఫెస్టివల్ లెండి వినాక్
సంక్రాంతి ఎలా జరుపుకున్నరండి
ఆ సంక్రాంతి బాగా జరుపుకున్నామ అండి సంక్రాంతి కూడా రెండు రోజుల పండుగ కూడా బాగా పోద్దున్న తొందరగా లే వస్తాము ఎందుకంటే బాగా ముగ్గు రంగోలి వేయడంలో
చేయాలి కదా ఆ రంగోలి బ కలసి అప్పుడు ఫస్ట్ అంటే మనం పొంగలు వేయాలీ పొంగలు బొమ్మ వేసి పచ్చినట్టు వల్ల అ రంగోలు వేస్తాం కదా
ఆ అలా వేస్తాం ఇంకా పొంగల్ రోజు
ఏం చేస్తాం పొంగల్ చేస్తాం కద పొంగల్ చేస్తే ఇంకా అదని పొంగలు ఇంకా మా చట్ సంక్రాంతి కాట్టి మాక్కడ డిషెస్ చేసుకుంట మీరు ఎలా చేసుకున్నారు మేం చాలా చెస్ కాలే అంది అంతగా అంటే బాగా చేసుకోలిపో
అవునా హల్త్ బాల ఆ ఏం అయింది అండి
జరం వస్తందింది
మసాల ఓ సఫ ఇవతే సఫర్యి కాక
అవును
ఫెస్టివల్ మిస్ అయిపోయారు
ఏం చేస్తామండి
ఆ
ఇంకా ఫెస్టివల్స్ ఏమిస్తాం మీకు ఈ మంత్ లో అవన్నీ అవే వస్తాయి కదా
ఆ తేరప్పుడు ఏం నరసింహస్వామికి పోయి టెంకాయ కట్టుకొని మళ్ళీ తేరు దగ్గరికి పోయి రధం పతారు చస్తామ చాలా ఎంజాయ్ చేస్తాము ఇంకా ఇంకా అంటే నగాలు తీసుకుంటాం ఆ బొమ్మలు నచ్చే బొమ్మలు తీసుకుంటాం చనా బాగుంటుందండి
ఆ అక్కడ చనా ఉంటయిడ రష్ కూడా చాలా మంది ఉండాలండి అక్కడికి పోన్ంటేనేకు అంత రష్ ఉంటారు ఇంకా అది తగ్గే వరకు నేను ఎంత పోనుడి అసలు ఇంకా అవును ఏమైనా చేస్తారు కదా ముందుగానే తీరు వస్తాందంటే ఏన్న పిండి వంటలు ఏం చేస్తారు మీకు వచ్చంటే కుకింగ్ మీకు కుకింగ్ వ చనుకుంటా అద ఏదో కొంచెం అలా వస్తుండి
అవున మేము చేస్తాము అండి ఒక్క వారం ముందుగా చేస్తాము
అందుగానే చేస్తారా
అవునండి
రిలేటివ్స్ అందర్నీ పిలుస్తారా మీరు
యారాల ఎడిీ ఉకటి
ఆ కొంతమంది పిలుస్తారు చందడిగా ఉంటుంది లైక్ీళు బాగా అ కొంతమంది ఎందుకు లే వాళ్ళంతా అని అనుకుంటారు సరే అండి థ్యాంక్ యూ అండి మీ సమయాన్ని మాకు అందజేస్తు ధన్యవాదము
కా సకిి